హలో
ఆ స్ప్రే కొడితే న్నా
నేను పని చేసుకుంటాన్నా నేను పని చేసుకుంటాన్నా నా పని కాదు పొద్దా కలి చేసినా కాదు
ఆ
కూర చేసిన మళ్ళీ కాకరకాయ పచ్చడి కోసం కాకరకాయలు కోత్తున్నా సాయంత్రం చేయాలి
అహా
ఉ దొండకాయ ఫ్రై చేసిన
అహా
ఉ
నేను అన్న టమాటాలు పచ్చిమిర్కాయ కొనుక్కొచ్చిన సాయంత్రం చట్నీ అన్నా చేసి ఉంచ సరే రేపు బాక్స్లోకి పనికి వత్తది
అ
నైట్ డే మొత్తం
మ్మ్ చైయ్
సువనా సాక్సులు కొన్నావ్ షూ సాక్సులు
ఆ
షూ సాక్స్ లే చాన్సేపు ఇదే వీళ్ళ స్కూల్ వి ఎక్కువ దొరకవు ఎక్కడ బడితే అక్కడ
మ్మ్
వేతికి దోలాడు యూనిఫామ్ కూడా కొన్న పాపకి
ఆ
హాయక్క
అదే ఉమ్ నేనై దిపురా నోట్స్ డ్రాప్చ్చుకొని ఒచ్చింది వాళ్ళ స్లిప్ పోయిందని వాళ్ళ ఫ్రెండ్ తో డ్రాపచ్చుకొచ్చిందంట ఆ అమ్మాయి నాలుగు నోట్స్లు ఎక్కువ రాసింది
ఆయ
ఉమ్ ఆ
వాళ్ళే ఎస్తారు
వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన కాక ఇంకా ఎగష్ట వాళ్ళ మేడం రాసిందంట ఆ స్లిప్ పోయిందని నేన్ వేరే ఆమ్మెతో రాపిచ్చుకొని ఒతే ఎగష్ట రాపచ్చి ఎగస్ట్రా రాసింది
హలో
ఉమ్ నీది మాట ఇన్రాట్లేదు అసలు
ఆ మ మాట
ఇన్రాట్లే కట్ కట్ అయితుంది
ఇప్పుడు ఇన్నపడుతుందా
ఆ ఇప్పుడు ఇనబడుతుంది
ఆ
సామ్
మా
ఏం జేతేన్
బట్ట బట్టలే కూడతన్నా
ఉమ్ అత్తమ్మ అచ్చింది ఇప్పుడు దాకా కుసోని పోయింది
ఉమ్
ఉమ్ నిన్న ఇంటి కాడే ఉంటుంది ఇక నాట్ల అయితే పోయిద్దంట
నాట్ల అయితే పోతే నాకు పప్పు కుక్కర్ కావాలి అంటుంది హ్మ్ పోదామంది ఇయ్యాల పోదామంది
ఉహూ
ఉమ్ మొన్న నేను వచ్చిన రోజు చాపలుగా
ఉ
నేను రాంగానే బావా వాటిని బాగా చేసి కూర చే కూర చేసినం ఆ వచ్చి నేను వచ్చిన చానాసేపటికి వచ్చింది నే వ చ్చేసరికి నేను బాత్రూమ్ లో స్నానం చేత్తున్న సుసిన వచ్చేది రాంగనే ఫస్ట్ వంట గదిలో పోయింది నేను లేనని చూసింది వంటగదిలో పోయి మూతలు తీసి చూసింది ఒకటి పులుసు ఒకటేమో ఫ్రై
ఆ
చూసింది మళ్ళగా బయటకు వచ్చి కూసుంది
ఆ
ఆ తీసి ఇగా కొద్ది వాళ్ళు వచ్చేగా వచ్చిన ఇరవై నిమిషాలకి వాళ్ళేమో మీ మన ఇంటికి పోదంటార మీరు రాసుకోవాలంటే ఇంటికి పోయి ఏం చేస్తారు ఈడ ఆడుకోండి అన్ అంది
హ్మ్
వద్దంటే వాళ్ళకి చెప్పింది చిన్నగా చెప్పింది నేను లోపల పని చేస్ తంటే ఆమెకళ్లె చూత్తన్న
ఆ
షాప్ అప్పుడే అ రాంగానే అన్నం తిన్నారంట త్రిపురా చూసింది చూసింది వాళ్ళ రాంగానే అన్నందింటన్నారు ర బడి నుంచి వచ్చారు అన్నందింటున్నారు ముగ్గురు అన్నది వాళ్ళకి మెల్లగా ఈడ చేపల కూరుంది అన్నందింటారా అన్నది ముగ్గురికి పెద్దదాంతోటి అన్నది అన్నదే అంటే ఆ తింటాం అన్నారు ఇక నాకిన పడేటట్టు వాళ్ళు అన్నందింటవని వాళ్ళు అనట్లేదు గట్టిగా అనట్లేదు నాకు వినపడేటట్టు
ఆ
మీకు అన్నం ఏడది లేదు ఈడ అన్నం అంటుంది నేనేం మాట్లాడ నేను లోన పని చేసుకుంటున్నా
హ్మ్
ఏం లేదు అంటంది రెండు మూడు సార్లు సార్లు అన్నది మామూలుగా మీనా పట్టించుకోలేదు సుధాకర్ బావ వచ్చిండు పక్కన కూసున్నాడు కూసోని ఫోన్ చూసుకుంటుండు మరి అమ్మాయి అన్నదో ఏమన్నదో
ఏమన్నడు మరి బావ
అన్న అన్నమేడ లేదు మీకు ఏది కావాలన్నా మీ ఇంటికి పోయి తినండి ఈడ ఏమి లేదు అన్నడు
ఆ
అన్నాకి ఒక పది నిమిషాలు కూసుంది
ఆ
హ్మ్ ఇక ఇక ఇక వాళ్ళు పోయారు ముగ్గురు పోయారు వాళ్ళని వాళ్ళు పోతంటే పోనీయట్లేదు రా రాండని పిలిత్తే వాళ్ళు ఇగ మేము ఉండం మేము పోతామని పోయారు
ఆ
పొయ్యాక ఇక చిన్నప్ప పెద్దది నేను హోంవర్క్ రాసుకోవాలి కూసుందువురా నా కాడ కూసుందురా కోతులు వత్ వత్తన్నయ్ అంటే నేను రానాంటంది
హ
అంటేగాద ఏడిచింది ఒత్తవ రావా అని ఏడిత్తే ఇక పోయింది ఇగ
ఎవరు ఏడిసింది
పెద్దది పెద్దమ్మాయి
ఊహూ అప్పుడు అత్తయ్య పోయిందా
ఇక పోయింది ఇక పోయింది ఇక రాలే
ఊహూ మీరు నాకేం చెప్పలా ఏమో నే నీకెందుకు నువ్వేం మనం మాట్లాడమాకు
నేనేం మాట్లాడట్లే
హ్మ్
నిన్న ఇల్లు రెండు బాక్సులు ఉంటే ఇచ్చిన అ వాడట్ల ఏం లే
ఆ
అయ పిల్లగాలు పిల్లగాలు చిన్నవి ఉంటాయి కదా పిల్లగాలు వాడతే అవి ఇచ్చిన ఒక స్టీల్ బాటిలు ఉంటే అది ఇచ్చిన ఆ రెండు బాక్సులు తీసుకపోమన్న తీసుకపోయింది
ఉహు
ఏదో ఒకటి దొరికితే సాలు అన్నట్టు తీస్ కుంటుంది
వచ్చిన అందుకే
ఆ మధు కొడుకుది నిన్న అన్న ప్రశ్న అయిందంట
యాడ
వాలింటి కడే
అంటే గ్రాండ్గా చేసుకున్నారా
చెయలే చెయలే అసలు అంటే ఎట్ట చేసారో తెలియదు గానీ అత్తమ్మకి ఒదినకి సుధాకర్కి ముగ్గురికి చెప్పలేదు అంట బావునకి
ఆ ఆ రోజు ఆ ఊరు పోయినప్పుడు చెప్పలే మళ్ళ నిన్న చెప్పలేద
చెప్పలేదంట
ఆ
అది అందరికంటే ఫస్ట్ అన్నప్రశ్న అని తిపురాకే తెలిసింది
హ
ఇది రాంగు లోనే సింధుకడికి పోయింది సింధు వాళ్ళు రెడీ అయిపోతున్నారంట ఎక్కడే పోతున్నారు అని అడిగితే చెప్ చెప్పిందంట అన్న ప్రశ్న పోతన్నం అన్నదంట
ఆ
ఉ
త్రిపురాకా
ఊ
మొన్న మామూలుగ ఎంటకలు తీర్చ్చుకొని వచ్చి నిన్న ఫంక్షన్ చేసుకున్నారేమో
కాదు అదేమో పట్టెంటుకులు ఇదేమో అన్న ప్రశ్న
ఓహో అన్న ప్రశ్న ఒ ఓకే ఓకే అన్న ప్రశ్న కూడ చెప్పుకోలేదగా
అంటే ఇది వాళ్ళ ఖర్చుగా చెప్పరంట వేళ ఖర్చు అయితే చెప్తారంట
ఎవరు ఖర్చు అయినా చెప్పుకోవాలిగ అయినోళ్లకి నలుగురికి
ఏమో
అ
హు ఏమో మరి తెలిదు
ఆ
అమ్మ ఫోన్ చేసింద నీకు నిన్న పోయి
అన్న చేసింది నేను ఎత్తలేదు పని మీద ఉండి ఇయల నేనే చేసా ఏదో ఊరు పేరు చెప్పింది ఆడ ఉన్నా అన్నది
ఆ హైదరాబాదేనా
హైదరాబాద్ ఇంకా దాటాలంట అవతలకంట ఇంకా
అవునా ఏవో అమ్మని అంతా కష్టం ఉన్న దగ్గరకే పంపుతారు
ఆ ఈ ఇల్లు బాగుంది నేన్ మంచిగా నల్రోలు చేసుకుంటాన్నా ఇల్లు లేదు ఒకవేళ అలాంటి ఇల్లు దొరికితే ఎమ్మట పిలుతున్నారు
ఉహ్ నేనున్నావా నేను అబ్బాయికి చేస్తాని వచ్చిందిగా
ఉ ఉ
ఆమా ఒకే ఇంట్లో పదహారు సంవత్సరాలు చేసిందంట
ఆహ్
ఉహ్
బానే చేసింది అన్ని సమత్సరాలు
ఉ
అయితే ఆమె అదవరకు చేసేటామేనా డ్యూటీలు
చేసేటామే ఇప్పుడు కొత్తగోచ్చామే కాదు
ఆహా
ఆమె అయితే మంచి ఆమె ఆమయితే మంచిదే ఇక వీళ్ళ తేడా ఏటుంటదో తెలియదు కానీ ఆమైతే మంచిదే
ఆహా
హ్మ్
అదే ఇవాళ్ళ ముగ్గరు బడి బోత్ స్తారా చిన్న అబ్బాయి ఉంటాడొచ్చు ఇంటికాడ
చిన్నబ్బాయిని పంపుతున్నారు ఈ సంవత్సరం కూడా పంపు తున్నారుగా మూడు తలిగి మూడు వత్తానాయి అబ్బాయికి ఇంకో రెండు మూడు నెల్లయితే మూడు తలుగుతాయి
ఆహు మా అత్తయ్య నట్లకూ బోవాలంటే తెల్లార్జమున అరిటికల్ల
అట్టబోరు ఇక్కడ ఎనిమిదింటికి పోతారు ఆరు ఆరున్నర వరకు ఇంటికోత్తున్నారు ఎనిమిది ఎని తొమ్మిదింటి వరకు ఇంటిక ఇంటి దగ్గరే ఉంటున్నారు
ఆహా
ఇక అట్టపోతే రెండు వేలు ఒత్తయి కాని అట్టపోరు ఇడ
ఆహా
ఉ మాది నాటేయాలంటే ఏడా రెండు రోజులు మరి ఆడ రెండు రోజులు నాలుగు రోజులు పట్టిద్ది నాలుగు రోజులు ఉంటది ఇగ నాకు
సరేలేర మరీ మళ్ళీ జేత్తలే
ఉమ్